అల్లో
ఓ ఏం జెస్తుందండి
ఏం లేదండి చాయ్ దాగుతున్నా
ఆహా మేము ఇప్పుడే పూరి జేస్తున్నానండి పూరి దోష్ ఆ గోద పిండి గోద పిండి మైదా గలిపి పొంగ్ పప్పన్న ఆలుగడ్డ కుర్మా చేసుకుంటాం
అవునా మా ఇంట్లో గుడా ఇయాల దోషలేనండి
అవునా మీ దోషలు ఎన్నండి
మాయ్ వి బియ్య పిండి దోషల్లేండి మా ఇంట్లో బియ్యమే ఉన్నయంట మీరేమ్ దోషలు పేసర్ దోషాల నాన్ కిఇష్టం అండి ఎట్లా చేస్తారు
ఇంకా నానబెట్టి బియ్యం పోసి కొన్ని మెంతులు కొన్ని పప్పు మూడు తెల్లవారు నానబెట్టి రుబ్బారండి
ఉహ బాగుంటాయా అని మరి నల్లగాంటాయా
ప్పుడు ఉంటాయండి వాోట్ల దోశ ఉన్నట్టు ఉంటాయండి
అవునా హోటల్ దో మీ ఇంట్లో ఎవరు చేస్తారా అండి మరి దోషాలు
నేం చేస్తా నేం మసాల చేసుకుంటాారు ఆయనె ఆయనె స్ కు నిమీ
ఆహఎందుకు ఆ ఆ
ఆవు న
తెంపరిర్ీట్లా తెల్వదు ఉంది ఉంది అవు అయి ఏం చేస్తున్నారు
ఏస్తా ఇప్పుడే దీపం పెట్టాం
అవునా మీరు పూజ కూడా చేస్తారు ఇవాలా ఆదివారం కదండి
మాకు డైరీ పూజా చెయ్యాలి వ నెలకు ఒక ఐదు రోజులు సెలవు ఇస్త
మా ఇంట్లోనేమో అట్లు ఉండదండి పూజ అంట
మేము ఇంకా పూజ చేయాలంటే ఇంకా పొయ్యి స్నానం చేసాకే పొయ్యి కాడిపో గన్ని రెడిదసి పోతా పూజ చేసుకొని వచ్చి టిఫిన్ రెడీ చేస్తా వచ్చిన వాళ్ళకి పిలలు బయటికి పోతారు
మాకు ఈ రోజు చికెన్ అండి మా ఇంటి
అవునండి మాదే పుదీనా రెస్ చేస్తుంది
మీకు తెలుసా అండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయడం వచ్చా
ఇట్టుగా తెలుస అండి ఎక్కువ తెలివదు మా యంగ అన్న
చెప్పనా అండి మీకు ఫస్ట్ ఆ ఏందే ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కిలో చికెన్ తెచ్చుకోవాలన్నమాట మార్కెట్ లాకెళ్ళి తెచ్చుకొని దాన్ని మంచిగ కడిగి కొయ్యాలి మా ఇంట్లో ఒక ఆమె ఉంటది లేండి కోస్తాది కోసి పెడతది నూనె కళాయిల నూనె పోసి కొంచెం ఉల్లిగడ్డలు టమాటాలు ఉంటే అవి వేసుకోవచ్చు ఇంక లేకపోతే ఇంగ చికెన్ వేసి ఉడకబెట్టాలన్న మరి చాలాసేపు ఉడికి నాకనే చాలా సేపు ఉడికినాంక కార్ మసాలా అన్ని లాస్ట్ కి వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి అసలు మా ఇంట్లో చే అండి మా అమ్మగారు సూపర్ చేస్తారండి
ఏ అవునండి
పుదీనా రైస్ ఎట్లా చేస్తారా అండి
ఇంద కడిగి నానబెట్టి మెచ్చకి
మీ ఇంట్లో చెట్లేనా మీ ఇంట్లో చెట్లు ఉన్నాయ అండి
ఆ మా సారు ఆడా తేస్తాడు తెలిసిన కాడా పొలం కాడ
అవునా అవునండి మీకు మీ ఇంట్లో చెట్ ఇట్లే ఏమన్నా ఉన్నాయా మందారా చె
ఆ ఆ మందార చెట్టు రోజు దేవుళ్ళకు పెడతాం గులాబ్ పూలు మందార పూలు రోజు బూస్తాయి ఏ రోజు ఆ రోజు తీస్తాం
మేము నెత్తికి పెట్టుకుంటాం ఆకులు
మేము పెట్టుకోము అండి దేవుళ్ళకి పెడతాము గుడి
ఆ అయితే నూనెలా అవన్నీ వేసి ఉడకబెట్టి నెత్తికి పెట్టుకుంటాం అండి మా ఇంట్లా మా మా అమ్మాయి మా అక్క చేస్తది అన్నమాట మేము అవే పెట్టుకుంటాము
అవునండి నా అదేగా మేము ఆయిల్ ఎక్కువ వాడను ఇంకా డైలీ తలకుబోస్తాను ఎక్కువ తలబోసుకుంటాను
కాబట్టి మీకు
అంటే రెండు రోజులకోసారి ఆయిల్ పెట్టుకుంటా నైట్ పెట్టుకొని మళ్ళీ ఉదయం చేస్తాను
నా ఇంకా అండి ఏమిటి విశేషాలు మరి ఇయ్యలా ఆదివారం ఎటైనా వెళ్తున్నారా మరి తిరుపతి కట్ల లా
ఎటు లేదండి
మేము ఈరోజు మేము ఈరోజు శివాలయం పోదాం అనుకుంటున్నాం అండి కానీ నాకేమో నడవడం చతన అయితలేదు అవునా బట్టలా అవునా అండి మేము కూడా బట్
ఇయ్యాల డ్రెస్సులు ఆడ ఆఫర్లు ఉన్నాయంట చేద్దామని
అవునా నేను మా అమ్మకి నైటిలు కొనాలండి నైటిలు కొనాలి చిన్న బట్టలు కొనాలి ఇంకా అవన్నీ కొనాలండి చెవుల కమ్మలు కొనుక్కోవాలండి జుంకాలు
మ్మ్ హా
కలిసి పోదాం అంటే కలిసి పోదామండి
ఇంకా మేం ఏట్టపొతామో నాకే తెలువది మా సారు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడే
అవునా అండి ఏం కాదులేండి ఒకవేళ అక్కడికి వచ్చినంకా నాకు ఫోన్ చేసిన నేను వస్తాను అనమాట షాపింగ్ చేయడానికి మీరు మమ్మల్ని ఏం తీసుకపోకండి మాకు బండి ఉంది అనమాట
మాకు కారు ఉన్నది
మీకు కారు ఉంటే మాకు బండ్లు ఉన్నాయండి మా కాడ పైసలు లేవు అనుకోకండి మేము వస్తాం షాపింగ్ మాల్ కి అవునండి మొన్న నేను తెలుసా అండి రెండు తులాల బంగారం కొనుక్కున్నాను
మధ్యాహ్నం టైం లో పోయి తెచ్చి నాను బయటికి అట్టే కూరగాయలు అన్ని తెచ్చుకున్నాము
అవునా ఏం ఏం కూరగాయలు తెచ్చారు ఇయ్యల మార్కెటా అండి మీ ఊర్లో
కుల్లానే మాకు పండగ ముందు కూడా ఉంటాయి
మాకేమో మా ఊర్ల పండక్కి కాదు కాని వారంకొకటే రోజు ఉంటదండి అంగడి మా దగ్గర శుక్రవారమే మొన్న కాలేజ్ కి తెచ్చుకున్న
అవునండి ఇంకా
పుచ్చకాయలు ఉన్నాయండి పుచ్చకాయ తింటే మంచిదేనా అండి తింటే అవి
ఎండాకాలం తింటే సూపర్ ఇగ ఇ చాయాల కన్నా అది రోజ మూడు సార్లు తాగిన ఏంకాదు మేము జ్యూస్ చేస్తాం పాలు పొసి అవును ఐస్ గడ్డలు వేసి చక్కర వేసి చేస్త
అ
మ్ ఒక్కసారి తాగితే మళ్ళ అదే కావాలి మేడం అంటది
అవునా అసలు ఇంత మీరు చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది అన్నమాట తింటామా ఇంట్ల
అవును మాది జాడి చేసే రాగి జావా లా అది ఉంటది సన్న గా కట్ చేసి ఐస్
అవునా అవునా అండి మంచిదే కదాండి మంచిగా తింటారు మంచిగా మీకే ఏందండి మీ ఇంట్ల అందరు తెస్తారు
చక్కెర అన్నెసము మంచిగా ఉంటది మాది మాఅత్త గారికి రోజు అయ్యే పోత్తది
అవునండి మీరు మీ చిన్న మీ ఇంట్లో వాళ్ళకి రాగి జావా జేస్తారా మీరు
చేస్తా మా అత్తయ్య కయ్యేదాగుతదండి మా అత్తేకి ఇంగ్లీష్ మా అత్తయ్యకి మా మర్డి గార్కి అందరికి అయ్యే బోస్తా చాయ్ బదులు
ఏమో అండి అసలు వాళ్ళు తాగరు ఇంకా మా ఇ ఇట్లా బట్టలు ఉతుకడానికి గూడా వాషింగ్ మిషిన్ లేదండి అసలు కొనుక్కోవాలండి.
నిన్ననే దెచ్చావండి మేము
అవునా ఎంత
ఐదు వేలండి చిన్నది తేచ్చుకున్నా మా ఇద్దరికే గదండి
అవునులేండి మీ పిల్లలు మళ్ళ హాస్టల్లనే ఉంటార అన్
ఆమె వస్తే మళ్ళా ఒక టిప్పు యేస్తాం ఒక టిప్పు మాయి యేసుకుంటాం మా ఇద్దరి కైతే సాలు చిన్నది సాలు ఇగ ఆయన రోజు డ్రైవింగ్ మీద బడి రెండు రో ఒకసారి మాయి నైటీయి ఇడిచి
బట్టలు అంతేలేండి మీకు ఐదు వేలగా సరిపోతాంది మాకు కేమో పది మంది ఉన్నారండి. మాకు కొను మేము గూడా గొనుక్కోవాలి. చూడాలి ఇంగా ఏదన్నా గొనుక్కుందామని చూస్త
మంచి కంపెనీ తెచ్చాడు ఇరవై రోజులు అయిందండి తెచ్చుకొని
ఉమ్ మీరు నిన్ననే అన్నారు మరి నిన్ననే అన్నారు మరి ఇందాక
ఆహా నిన్న అంటే నిన్న గాదు అది ఇచ్చి వేరేది తెచ్చుకున్నాం అది బాలేదన్న కలర్ బాలేదు.
అవునా మీరు అట్లా చెప్పాలి కదండి నాకేమో బుర్ర లేదండి.
బుర్రలేదా హాస్పెట్లో చూపిచ్చుకో రాదండి.
తెల్లా మాకు పైసలు లేవండి అయితే మీకు దెలుసా అండి హెల్త్ కార్డ్ ఒకటి ఉంటది. మా నాన్నొకటి మా తెలిసిన వాళ్ళకి కన్ను ఆపరేషన్ చెపిచ్చిరు రెండు లక్షలు ఫ్రీగా వచ్చినయండి. మీకు గూడా చేపిచ్చుకోండి హెల్త్ కార్డులు అలాంటివి మాకు దెలిసిన వాళ్ళ దగ్గర చే
ఎంత గట్టాలండి
ఏమో నాకు గూడా దెలువదండి గావన్నీ ముచ్చట్లు నాకు దెలువదు. కనుక్కొని చెప్తానండి మీకు
మళ్ళీ నెస్ట్ అదే మళ్ళీ నెస్ట్ సారి మళ్ళీ ఫోన్ జేస్తగదా
అప్పుడు జెప్తా అండి అవునండి ఇంకా అయితే కన్నా ఆప్ ఆపరేషన్ చేసుకుంటే పైసలు లేకుండా ఆల్లకాడ ఇంట్లో పైసలు లేకపోయినా చేపిచ్చుకున్నరు అన్నమాట
ఉమ్
ఇంకా అండి ఏం లేదండి కొబ్బరికాయలు ఉన్నాయి ఏం జేయాలో ఆలోచిస్తు
కొబ్బ ఎండ బెట్టటం ఎందుకు రెడ్డు జేసుకో కొబ్బ రెడ్డు సన్నదున్వి మె ఇగ అప్పుడు గీకి కళాయిలు యేసి నెయ్యేసి యేయండి. యెంచాలి యెంచి చక్కెర బోయాలి. ముద్ద జేయాలి రడ్డు లాగా అయితది కొబ్బరి రడ్డు సూపర్ ఉంటది కొంచెం బొంబాయి రవ్వ బోస్తే మంచి కడుపు హాయిగా
నాకు ఇష్టమండి కానీ మా అమ్మకి ఇలాంటి వంటలు చేయరాదు.
అవునా అండి చేస్తుంటే అదే అలవాటైతది.
మా అమ్మకైతే వంట రాదు ఏం రాదండి అసలు మా నానమ్మనే నయ్యమండి మన నానమ్మనే వండుతది ఇప్పటికి గూడా ముప్పై సంవత్సరాలు అయి అవుతుందండి మా అమ్మకు పెళ్ళై అయిన గానీ వంటలు రావు.
అవునా అండి ఆ నేర్చుకుంటారు నేర్ పిస్తా అండి
మా మానానమ్మనే మంచిది మా ఇంట్లో తెలుసా అండి అసలు ముగ్గులు యేయాలన్న ఏ పని చేయాలని మా నానమ్మ నే చేస్తాం అనమాట మా ఇంట్లో ఎవ్వరు చేయరు మా పిన్ని మా పిన్ని మా బాబాయ్ మా నానమ్మ మా నా మా డాడీ ఎవ్వరు చేయరన్నమాట
అవునా మేము ఉదయం లేస్తాం చేసుకుంటాం పని చేసుకుంటాం అం
మాకు కరెంట్ లేదండి మీ దగ్గర కరెంట్ ఉందా అండి
ఆ ఉన్నదండి ఇప్పుడే పోయి వచ్చింది
ఆ మరి ఉన్నది మాకి కేమో గ్యాస్ అయిపోయిందండి కట్టెలు పోయి మీద ఎండకాలం అసలు చచ్చిపో పోతున్నాం అండి ఇట్లా
గ్యాస్ దొరకట్లేదు
మూడు వేలు అండి మా దగ్గర
అవునా మూడు వేల మా కాడా రెండు వేలు
రెండు వేలకేనా అండి నాకు కొనుకురా అండి ఒకటి నేను పైసలు ఇత్తాను మీకు
ఆ మా అంటే నెలకు ఒక్కటి వస్తది మాకు ఇప్పుడే నిన్ననే వచ్చింది ఆ సరే అండి చూస్తా
ఆ ఇయళ మరి ఆ గ్యాసే లేదండి అవునా ఆయన ఏమో కట్టెలు కొనుకొత్తాడు ఆ వస్తాదండి ఆలా మీరు పుదీన రైస్ చేస్త అన్నారుగా వస్తా
చేస్తాండి గ్యారంటీ అంతా ఆగేలేదండి మా ఇంట్లో ఏదంటే అప్పుడు ఏదిగా కావాలా
అవునా ఇయితే ఇయలా మా ఇంట్లో అందరు ఆ ఆడవాళ్ళందరూ ఏడికి పోరనమాట ఆది వారం ఆడవాళ్ళకి సెలవు అంటారండి మా ఇం ఇట్లా రానియరు అనుకుంటా అడుగుత లేండి మా నాన్నని అడిగి చెప్తా అండి మా నాన్నని అడిగి చెప్తా అండి మళ్ళా తిడతారు మళ్ళా నో సారే అండి మారి